హో అ మీ హు సౌండ్స్ వినిపిస్తా ఉందండి ఏం వాయిస్ కరెక్ట్ గా విని కొంచం తవరుండే చోటుకురండి ఆ ఇప్పుడ వినిపిస్తంధి చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు మా అత్త గురించి ఆలోచిస్తూ ఉన్నా
ఊరే ఎవరమ్మా మీ ఆ హా హా హా ఏం ఆలోచిస్తాండాం యో ఆ ఎవరైనా దేవుళ్ళు గురించి ఆలోచిస్త దేవుళ్ళు గురించి అలోచి చదువు గురించి అలో నువేటామ్మా మాత్త మాత్త గురించి ఆలోచి ఆ ఏం తిన్నారు ఏం స్పెషల్ ఈ రోజు బయటకి ఏం పోలేదా
ఆ తిన్ననండీ మాత్త పంపించింది చికెన్ కర్రీ
ఉ అవును సమ్మర్ కదండి ఆవకాయ ఏం పెట్లేదా ఊరగాయలు వడియాలు
అంటే గొడియాలు అవన్నీ మా అత్తే పంపించిందండి తిన్నానండి
ఓహా ఆ ఏన్ నిన్నారు
హు ఆవకాయ తిన్నాను మాత్తబెట్టింది
ఆ ఇంకా టమాటా పికిల్ ఆవ అంతా ఏం చేసుకోలేదు, కదా వోడియాలు పె పెట్టుకోలేదా. ఉహు సమ్మర్ అంటే అన్ని పెట్టుకుంటారు కదా,
ఆ అవునా ఎలా చేస్తా
ముందు కాలకు పొయ్య, ముందు వక్క ఆ,
హలో ఎలా చేస్త, సరండి ఆవకాయని,
నేను చెయలేదండి మా అ
అంటే ప్ర సస్ అనేది తెలుస్తుంది కదా ఎలా,
ఆ ఆ ఫస్ట్ వచ్చి మామిడికాయలని బాగా కడుకో, కోవాలండి,
ఆ
నీళ్ళల్లో వేసి,
ఎలాంటి టి మాడికాయలు సెలెక్ట్ చేసుకుంటారు ఊరగాయకి,
ఆదా
ఆ పక్కనే ఎవరండి పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో,
చాలా అతి అండి,
అవునా
మీ పిల్లోల్లు ఎలానో మా తమ్ముడు కూడా అలా అతి చేస్తూ ఉంటాడు, మీ పాప కూడా మాట్లాడుతుంది ఫోన్ నాతో,
ఆ ఆ పాప అరుస్తా ఉ ఉంటుందండి ఎప్పుడు అంతే అంటే ఎలాంటి, మాడికాయాలని సెలెక్ట్ చేసు, కుంటారు
నేను వచ్చి జీడి మామిడి కాయలు బెట్టి, పెట్టానండి, ఆ, బాగుంటుందండి. జీడి మామిడి. కల్తే ఊరగాయ బడితే.
అవునా హ్! ఎమ్మ.
నాకు తెలీద అండి! మా అత్త పెట్టి పంప్. పిచ్చింది.
ఆ!
కానీ ఆ కలర్, ఎలా ఉందో తెలుసా? బ్లాక్‌గా ఉంది అండి. అమ్మ్, అమ్మ్ కోచేయ్. ప్రయోగాలన్నీ నా మీద చేస్తుంది, అసలు!
హ్మ్మ్!
తినలేకా. చాలా కష్టాలు పడుతున్నాం అండి, మాత్. కూర్చో.
అయ్యయ్యో!
ఇల్లా, మా అత్త గురించ. ఛీ మీతో మాట్లాడుతున్నా అని తెలిసి కూడా ఏదో ఒక వంటకం చేస్తుంది మళ్లీ.
హా హా మీ అత్త టాపిక్ వదలండేహ్, ఏం చేస్తున్నారు? ఏమైనా పర్చేజ్ చేశారా మీరు?
ఆ చేశానండి ఇప్పుడే. డీమార్ట్‌కి వెళ్లి గోల్డ్ పర్చేజ్ చేశా.
హ్మ్, గోల్డ్ ఏనా? పర్చేజ్ చేసుంటారా, ఇంకేం జె? చేయరా, అసలు గోల్డ్ రేట్‌కి ఎవరండీ గోల్డ్ కొంటారు? ఊహూ, అంటే. నార్మల్‌గా అమ్మ్. జ్యువెలరీలు, ఎక్కడ బాగుంటుందండి? వన్ గ్రాము. జ్యువెలరీస్.
వంద సార్లు చేపించు.
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉండే జ్యువెలరీ ఏందండి?
హ్మ్, ట్రెండింగ్‌లో ఉండే జ్యువెలర్! తెలియదండి.
అవునా, అంటే జో మనము అవన్ ఇప్పుడు ట్రెండింగ్‌లో వచ్చుంటాయి కదా. చానా చీరలు ఉండాయీయే, చానా జ్యువెలరీస్ ఉండాయీయే. అవొన్నీ మనం ఆ చూసుకోవాలండి. చానా ఉండాయి ఇప్పుడు ట్రెండింగ్‌లూ.
నేను, ట్రెండ్‌ను ఫాలో అవను అండి. నేను, ట్రెండ్‌ను సెట్. చేస్త
అవున ఓల్డ్ మోడలా మీరు ఉ
వస్తానండి అర్థం కాబోడంలేదా
ఓ తిన్నారా అండి తినడం కూడా ట్రెండింగ్ సెట్ చేసుకుంటారేమో కదా మీరు మీరు చాలా ట్రెండింగ్ అండి వామ్మో అందరు తెల్లరితే టిఫన్ తింటే మీరు మధ్యాహ్నంలో తింటాలేమో టిఫన్ లో కూడా
ఎస్
ఆ ఎలా ఉంది మీ స్టడీస్ ఎలా పోతా ఉండాయి బాగా చదువుకుంటున్నారా
స్ట్రైట్ గ పోతాందండి
అవునా ఉ స్టడీస్ కూడా స్ట్రైట్గా పోతాయా ఓ
పోతాను
అంటే ఎలా పోతానంటే అలా చదువుతున్నారు. బాగా చదువుతున్నారా, ఫర్దర్ గా ఏం కోర్స్ తీసుకుంటారు. అలా అనేసండి అడగల
ఆ
మీరు చాలా కుళ్ళు జోకులు వేస్తారండి మీకు తెలిదు కాని మీరు చాలా కూల్ జోక్లు వేస్తారు
అది నార్మల్ జోక్లే అండి కుళ్ళు గా ఏమి ఉండవు నేను ఫ్రిడ్జ్ లోనే పెడతాను వాట్నీ
ఇహ్ ఇహ్ హ హ
నవ్వద్ అండి కొంచెం డిస్టబెన్స్
ఓ అవునా వాయిస్ అన్నది వినిపించ చెడమనద ఒకసారిగా ఉహు
కాదండి అ అన్నము కొంచెం ఇష్ట టెక్ట్
అవునా
అ
అయ్యో రామా ఎలా అండి మీరే ఇలా సాధ్యం అయ్
అది నాకు వెన్నెతో పెట్టిన వి. థాంక్యూ.
చ్చ.
అంటే పుట్టినప్పుడే వచ్చింది విద్యనే అర్థం అండి.
తాయ్ ఇంట్లో వర్షతాయ్. పోయిందా చేసేసారా ఈ కాఫీ ఏంనా. అయిపోయింది అయిపో.
అయిపోయింది అయిపోయింది నేను చాలా. ఫాస్ట్ అండి.
సరే పోదాం పద గదా నేను చాలా స్లో అండి నాకు కొంచెంము నాకు చనా బధకం అ. నేను సరిగా చెయలేను మా ఇంట్లో తిడతానే ఏ ఉంటారు నన్ను. చేయలేదా చేయలేదా చేయలేదా అంటారు.
తిట్టించుకుంటారు.
ఆ రోజు. తీర్చుకుంటాన్నానండి చేయలే. ప్లేస్.
అయ్యాయాయో. యోవరు తిడతారండి.
నన్ను తిడతానే ఉంటారు, మా అమ్మ వాళ్ళు, చేయలేదా చేయదా మా హస్బెండ్ తిడతాడు, మా హస్బెండ్ తిడతారు, ఆగరికి మా పాప కూడా.
బెల్కో బెల్కో అంటుంది.
పదే. ఉ. అయ్యో అది చెయ్ ఇది చెయ్ అంటుందే. తిడతానే ఉంటుంది.
ఏం నిక్షే. ఉ ఓకే ఉ గో ఇంకా చెప్పండి ఎందుకు నవ్వుతున్నారండి మా పాప అంతే
ఏం లేేదండి
అవునా నేను ఒక శారీ పర్చేస్ చేశాను ఆన్లైన్ లో చాలా బాగా వచ్చిందండి యాక్చువల్ గా నేను ఆన్లైన్ అనేది పర్చేస్ చేయను ఊ మేల్కొనే ఉంటున్న నేను ఏయ్ మేల్కనే ఉన్న నిద్ర బోలే నేను ఆ ఏది ఇదా ఉందా ఇంకా కా చెప్పండి హలో పెరుగా అంటే ఆ పాప పెరుగుని బేలుకో బేలుకో అంటుంది ఆ పాప పెరుగు ఐస్ క్రీమ్ లెక్క తింటుంది మా పాప మా ఇంట్లో ఒక రోజు ఒక లీటర్ పెరుగు కూడా అయిపోయిచేస్తది నండి మాప్ పాపం ఏలుగు పేలుగు అనేది నేను మేలుకో కో మేలుకో అన్నట్టు నాకు అనిపించింది నేనే మేల్కొనే ఉన్నాను కదా ఏంది ఈ పాప మేల్కో మేల్కో అంటంది అనుకుంటండ అయోమయంలో
అవునా
నా ఒక క్షణానికి ఊ అబా ఎంత బాగుందండి క్లైమేట్ చల్లగా చల్ల చల్లగా కాఫీ పొడి తాగేస్తే మైండ్ రిలాక్స్ గా ఉంటుంది బా వర్షం పడుతుంది ఊ వెదర్ చేంజ్ అయినట్టుందండి ఎండాకాలం పోయి వానాకాలం వచ్చినట్టుంది అవునా మీరు కాఫీ ఎంత ఏం తాగనన్నారు కదా మీకు అలవాటు లేదేమో
నేను చెప్పలేదండి ది
అవునా ఇప్పుడే కదండి చెప్పారు నాకు అలవాటు లేదు కాఫీ నేను తాగనండి అనేసి అవునా ఇంకా ఏం చేూస్తున్నారు సరే తాగండి పెట్టుకొని చల్ చల్లగా ఉంది వెదరు ఓకే ఉనండ్ డి వన్ మనిట్ చేస్తాను